ఆ నమస్తే అండి
బాన్నారాండి
అవునా అండి మీర్ బాగున్నరా
డి
హ్మ్
ఏమేం జేస్సున్నారాండి మే మేమాండి ఏం మేమ్ ము పెరట్లో కొంచెం గడ్డి బాగా పడ్డదైతే. గడ్డి తవ్వుతున్నామండి పెరట్లో
ఆహా
కొత్త ఇగ వర్షాకాలం స్టార్టైతంది కదా కొంచం గడ్ డ్డి ఉంటే ఏమైన్న లోపల్కస్తై గా న్నపడయండి పాములు ఏమన్నా. అట్లనే ఎలికలు
ఊ
పెర్ట్ల దిరుగుతే గనపడయన్ జెప్పేసి గడ్డి సాపి ఎస్సున్నామండి మల్లి కొత్త చెట్ ట్లు కూడా వేయాలె గదా. చిక్కుడు ఎట్లు
వేయ్యాలి ఇప్పుడ్రోన్లనే మెసుకోవాలె
బీర చెట్లు
హ
వేద్దాం అని చెప్పి గడ్డ అంతా క్లీన్ చేస్త సున్నా అండి
ఆహా
ఆ ఎండకి గడ్డి బాగా గట్టిగా అయిపోయి అస్సలే అస్తలేదు మోటర్ వేసి నీళ్ళు పట్టినా మెత్తగా గడ్డికి ఇక వీపుతుంటే వస్తుంది మెత్తగా ఒక వర్షం పడితే బాగా వస్తుది గాని అసలు వర్షం చూస్తున్నాం కాని పడతలేదండి డీ మా దగ్గర హు అంతట పడుతుండి మాకానే అసలు పడుతలే దు వర్షం
మాకు రెండు సార్ల ఒ ఒకసారి కొంచెం తక్కువ పడది గాని రెండు సార్లు గట్టిగానే కొట్టింది
మాకు ఇడ అసలు కొడతలేదండి మాకి ఇడ చుట్టుపక్కల వర్షం పడుతుందంటే అట్టుండ్రు మాకు వస్తుందేమంటే మాక్కడ వర్షమే వస్తలేదు
ఆగైతే దారుణంగా వడ్డది అది ఉరుములు కాదు మొత్తం ఇల్లంత ధనిచ్చింద మాకైతే రెండు సార్నైతే నిద్రనే వాళ్ళ తెల్లదాకా ఆ
కొంచెం వేరే ఉంటదండి హీట్ ధనం తగ్గుతది భూమిలోకి వెళ్ళి వేయని తెళ్లిపోతది ఒకసారి పడితే మాకాడ
అవునండి మరి అంత ఏం అనిపిిం మరి అంటే ఉంది కాకపోతే అంత వే డి లేదు
చం తగ్గుతది
ఉ అవునండి
అదే ఓ సారి పడుతుదేమో మంచిగా వర్షం వర్షం పడ్డంక మెత్తగా అయితది గడ్డ డి అని చూస్తే వర్షం పడుతనే లేదు మాకు
హ మరి ఇట్లా పీకుతంటే వస్తుందా అండి
మోటార్ ఏసి నీళ్ళు పట్టుకుంటా పీకుతానం మా తడిచిన కొద్ది మట్టి
అవునవును
హు పీకుతున్నాం
ఆహా
ఉ మీరేమైనా వేస్తారాండి వర్షకా కాలంలో మొక్కలు
మొక్కలు పెడతామండి మాకు పెడితే ఏం దక్కుతలేవండి ఆ అది చుట్టూ అన్ని పాత ఇల్లు గా మోపైనై
అవునా
అన్ని పంది కొక్కులు కుండీలల్ల వేస్తా వేస్తే అటు వెనక సైడ్ పెడితే కూడా ఉంటలేవు
ఊహు
ఆ గా కుండీలల్ల వేస్తేనే ఇంకా బెండయి ఆ టమాటా మొలకలు
ఆహా
ఆ పుదీనా గోడు చిక్కుడుగాయూ వేస్తా ఇగ బీర చెట్లు అయి పెట్టిన గాని ఇలా అవి అందుకొరకే ఏస్తా ఉంచుతలేవండి
కుండీలలో కాస్తయ్యండి మరి గోరు చిక్కుడుకాయ
కాస్తది అది ఎందుకంటే ఇట్లా నిల్చొనే ఉంటది కదా
ఆహా మరి గింజలు ఎక్కడ తెస్తారండి మార్కెట్ లో కొను కొస్తారా
ఉమ్ మా పిల్లలు డి మార్ట్ కు వెళ్తే తీసుకొస్తారండి
ఆహా డి మాట్లా దొరికితే కావచ్చండి మీకు అక్కడ ఇ మాకు ఇక్కడ డీమార్ట్ లు అలాంటివి ఏం ఉండవండి షాపింగ్లు పెద్ద పెద్దవి ఉండవాండి
హు ఎవరన్నా ఇప్పుడు కూరగాయల బండి హు
చిన్న చిన్న షాపింగ్ మాల్ ఉంటాయి అంతే
అవునా
హు ఇగా మాకి ఇక్కడ సండే మార్కెట్ జరుగుతుదండి
ఆ
ఇ మార్కెట్ జరిగినప్పుడు పల్లెటూళ్ల నుండి తీసుకొచ్చి అమ్ముతారు
ఆహా
వర్ష కాలం స్టార్టింగ్ లో అమ్ముతారు ఇక్కడ
అవునండి
ఉ
ఆహా మాకు వాళ్ళ తెలిసిన వాళ్ళు కూడా పెడతారు ఇట్లా గింజలు కూరగాయలు పండిస్త కదా
ఆహా
వాళ్ళు కూడా పెడతారు
ఉహూ
నేనే అడగా. ఎందుకంటే అని ఇగా పిల్లలు అడుగుదెందుకు మమ్మే ఎప్పుడైనా లేనప్పుడు తీసుకొస్తుంది అంటారు.
అదే మనం వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటేనే మన్ చె పిస్తాది ఇ అడిగితే కొంచెం ఇయ్యం అంటే మంచిగనిపియదు మళ్ళా
మంచిగా అనిపియదు గట్ల అట్లనే నేను పెట్టి దానికి ఎక్కువ అసలు పాపం వాళ్ళకు పండిన వాళ్ళు అయితే పెడతానే ఉంటారు ఏదో ఒకటి టమాటా గానీ బెండకాయలు కానీ కాటం లుగాని చే అయి సోరకాయలన్ అంటే పాపం బీరకాయలు వాళ్ళకి ఏం కాసినా ఎవరో ఒకరు ఇగ బియ్యం ఇచ్చినప్పుడు తీసుకొస్తా ఉం
ఉమ్ హు ఇగ గట్ల పెట్టినంక అసలు మనం ఏం పెట్టుకోవద్దు వాళ్ళ పట్టుకచ్చి ఇస్తారు ఇప్పుడు ఏదైనా మనకు ఉన్ న్న ఇంకొకర్ షేర్ చేసినా అనుకో వాళ్ళు ఆటోమేటిక్ గా తెచ్చిస్తారు మనీ వాళ్ళ దగ్గర ఉన్నాయి
అవునవును అన గింజలు పోస్తేనే నాకైతే నీరుడు అది కుండీలా వడ్డది కాకర చెట్టు
ఊహూ
అదీ బలే అండి ఈ బలే కాయలెల్లినాయి అసలు కుండిల్నే గానీ తీగ అసలు తీగ కూడా ఎక్కువ పారలేదు
ఆహా
అది జానడి కంటే ఎక్కువ పొడవు అసలు కాయ ఎక్కడ పడ్డదో తెలివలేదు మంచిగెళ్ళినయండి అప్ ఉమ్ కాకరకాయలు బెండకాయలు కూడా వెళ్ళిన్
ఊహూ
వేస్తా కుండలు అక్కడక్కడ వేస్తే అట్లా కూడా కాస్తాయి
ఉహూ
ఉమ్ అట్లా
పెట్టుకోవాలండి కుండడిళ్లల్లో కూడా అంటే మేం కుండీలల్లో ఇట్లా పుదీనా చిన్న చిన్నవి వేస్తాను ఇట్లా మన షో మొక్కలు ఉంటాయి కదండి పూల మొక్కలు
అవునవును
లిల్లీ ఫ్లవర్స్ కాని ఇట్లా చిన్న చిన్న ఓమ చెట్లు మళ్ళీ ఇదేంటిది దీన్ని నల్లేరు మొక్క ఇలాంటి చిన్న చిన్నవి కుండలలా వేస్తాను
ఆకు అది ఓమాకయ అయితే ఒకటే ముల్గ పెట్టినా
అవునండి అవును మాకు ఫుల్ అవుతదండి
మొత్తం పార్కుంది ఓకేదాండి ఇక తెంపేసుడే పెడుతున్నా నేనైతే
ఎప్పునా చేస్తారా అండి మరి పచ్చడి బోమాకు
ఆ పచ్చడి చేసుకుంటామండి
పచ్చడి బాగుంటదండి అది ఉ
ఆ
బజ్జీలు ఆ అవునండి బజ్జీలు కూడా వేసు టారండి
బజ్జిలే ఎక్కువ వేసుకున్నాం అండి మేము
అదే అవునండి
ఆ ఆకుతోటి బజిలే ఎక్కువ వేసుకో కున్నాము ఇక పచ్చడి అంటే మా వాళ్ళు కొంచెం స్మెల్ వస్తు కాని కొద్దిగా ఉంటారు ని
అంటే పచ్చడంటే మనం బట్టి ఆకూర్చు చేయద్దండి ఉల్లిగడ్డలు బాగా వేయాలి పచ్చల్లో
ఉ
ఉల్లిగడ్డలు పచ్చి ఉల్లిగడ్డలే వేసి బాగా వేయాలి, ఇప్పుడు ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు వేయాలి, మనం కొంచెం ఆకు ఆకు కొంచెమే తీసుకోవాలి.
అవునా అండి
మిర్చి మంచిగా వేయింపి వేయాలి
ఊఉ
టేస్ట్ ఉంటుంది బాగుంటుంది పచ్చడి మేము ఎప్పుడుకి వేస్తున్నాం అండి
మ్ హు
ఆకు కొంచెం తీసుకోవాలి ఉల్లిగడ్డలు బాగా తీసుకోవాలి ఉ అట్లయితే టేస్ట్ బాగుంటది అయితే నేను ఫస్ట్ లో ఓమా చెట్టు వఓమ చెట్టు అంటే మన సకినాలు నలలో వేసుకుంటరు చూడండి వోమా గవమ్మ చెట్టు చేసుకునే దానికి ఓమ చెట్టు అయితే పచ్చడి వేస్తారు పచ్చడి ఎట్లా చేస్తారు అనుకునే దాన్ని అంటే తర్వాత ఆహా ఓమా చెట్టు అంటే గీదా, స్మెల్ వస్తా ఉంది అని అప్పుడు అర్థమైంది నాకు
ఆ
అప్పుడు మన సకినలలా వేసే వమ్మ చెట్లు ఎట్లుంటాయి అంటే చిన్నగా ఉండేది వాటి ఆకు
అవును చిన్న ఉంటాయి
ఇది వేరే ఉన్నాయి అసలు ఆ ఓమ చెట్టే అనుకున్న ఫస్ట్ లో స్టార్టింగ్ లో తెలివాక
అ అవునా
తర్వాత
ఆహా
ఇప్పుడు తెచ్చి వేసామంటే ఇప్పటికీ కూడా వొతలేదండి ఆ చెట్టు
పోవుదెక్కడిది అసలు పోవుడే లేదే అ ఎర్ర మట్టి పోసి కుండీల్లలో పెట్టు కుండీల్లలో పెడితే అది ఎట్లా అంటే ఈ గా మొత్తంగా వర్షకాలం అయితే ఇంట్లో నీ జిబ్బై
అవునండి మనం ఎప్పుడదప్పుడు యూజ్ చేసుకుంటే ఏం కాదు గాని యూజ్ చేసు పొకుండా ఇట్లా వెడల్పు అయితాంది అది
నేను వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి దాన్ని ఇట్లా చేస్తా ఉంటేనే అది ఇట్లా చిన్నగా ఇప్పుడు చిన్నగా ఉంది ఆ ఒక్క కుండి లో పెడితే నాలుగు కుండలల్లో అదే అయిపోయిందండి
అవునా ఇ మనం కొంచెం జల్బైన కూడా వా మరిగించుకుని తాగితే బాగుంటది
నేనయితే వత్తాత్తున్నావు లే
అవునా అండి
కడుక్కొని అ ఓమ ఆకు న తులసి ఆకున్ను కలిపి ఇది రెండు కలిపి నమ్ములుతాను
ఆహా
పొద్దున మార్నింగ్ అ పరిగడుపున అంటరుగా
ఆహా తులసాకు నవ్వల్
ఆ తులసి ఆకు ఇది రండు కల్పి పి నముల్తా
ఆహా బాగుంటదట్లా కూడా
మ్
ఏ మా ఇంట్లో అయితే ఆహా తులిసాకు ఓమాకు రెండు కలిపి
ఫస్ట్ తులసాకు ఐదు ఆకులు నము తాను
ఉ హ్
తర్వాత ఈ ఓమాకు నములుతాను రెండు ఆకులు రెండు కంటే ఎక్కువ తిన్రాదు ఒక రెండు ఆకులు
హెల్త్ పరంగా కూడా మంచిదండి మనం ఆకులు నమిళ్తే
ఆ
హు మన జలుబు దగ్గు ఉన్నా కూడా బాగా పని చేస్తాది తులసాకు
అవునండి
హు
ఆప్పుడు
హ్ హ్
ఓమకాషాయం కూడా తాగుతా అంట కొంచెం జీలకర ఓమకాషాయం లేదంటే కొంచెం లై ట్ గా మిర్యల పొడి కొంచం పసుపు పు ఈ అల్లమ్ముంటే అల్లం దంచి చేసి అది కూడా మసుల పెడితే
హ్ హ్
అ అంటే దగ్గు గాని జలుబు గాని కానీ ఎంత గొంతు పట్టేసినట్ట్టయినా గానీ మంచి గా సాఫ ఉంటది
తొందర కంట్రోల్ యితది మన దగ్గొచ్చ వచ్చిన జలుబైన
హ్ కంట్రోల్ ఐతాదీ తల పట్టేసినట్టున్నా కానీ కొంచెం సెట్ అవుతది అది
ఉ అ అందుకే ఇవ్వాళ తల బాగా నోత్తంది ట్రై చేయాలే అయితే ఇప్పుడు
వట్టి అల్లం చూడండి
ఓకే అండి మరి చూస్తా ట్రై చేస్తానండి మీరు చెప్పి నా చిట్కాని
ట్రై చేయండి
ఓకే అండి
అల్లం దంచి మసుల పెట్టుకొని చూడండి
ఓఒకే అండి థ్యాక్స్
ఆ సరే అండి